హు చె
హలో హామ్ నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు
డ్యూటీలోనే ఉన్నాం
ఉమ్ ఆహా డిస్టర్బెన్స్ ఏమీ లేవే
ఇప్పుడు నైట్గా పెద్దగా డిస్టర్బెన్స్ ఉండదు ఇప్పు నైట్ టైమ్ ఎప్పుడు ఎక్కువ ఆల్మోస్ట్ ఉండదు అదే ఎక్కువ శాతం ఉండదు ఎందుకంటే
తక్కువ మంది అయిపోయింటారు అందుకు కదా
ఏంలా నీకు నైట్ వ్యూ కొంచెం సైలెంట్గా ఉంటది డే ఉన్నంత ఉండదు నీకు ఇప్పుడు ఇక్కడున్న రోజువారిలో పొద్దున్నపూట్ల అయితే అడుస్తుంటారు అక్కడ ఇక్కడ ఎట్లైనా వాయిస్ వస్తుంటాది ఎందు పగులు అట్లా కాదు కదా పడుకుంటుందంతనిశ్శబ్దంగా ఉంటుంది పడుకుంటుందంట
మింత్రాలేదా పని ఉందంట అదే మౌనిక లేదు
అది ఎట్లా ఆఫర్ అప్లై చేయాలో కనుక్కో క్లియర్ గా చేద్దాం సరే అట్లా ష. లెనిన్ షర్ట్లు కొంచెం బాగున్నాయి ఒకటి స్కై బ్లూ ఒకటి నీకు పెట్టిన కలర్ తీసుకున్నాం అనుకున్నాను చూడసారి బాగుంటా ప్లెయిన్ చె ఇట్లే ఉంటే నేనెందుకు ఆలోచిస్తున్నాను
ప్లైన్ బాగుండవు
అందుకే హ ప్లేన్ అంతేం బాగుండవు కదా
ఆ
ప్లైన్ లోనేెనిన్ చెట్
బుగ్గలు లేవు కదా అందుకే బాగుండవు నీకు బుగ్గలు లేవు అందుకే బాగుం లేదు చెక్స్ బాగుంటాది
అ
నాకు ఆఫర్ అప్లై చేసేది వచ్చు మొన్న కూడా అప్లై చేసే తీసుకున్నా ఒకటి స్క చేసుకున్నా
ఆ ఎక్కడ మింత్రాలోనా
ఆ మనీ బాగా ఎత్తు పెట్టుకోవాలి ఇప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చేసి స్కూల్ క కెళ్త నీకోటి తెలుసా
హ్మ్
నాకు హెయిర్ మంచిగా పెరుగుతుంది లావ్ కూడా అయినట్టున్నా
నాగ్ మాత్రం పోతాంది ఇగా
మోహన్ కు మా తమ్ముని అ అసలు హెయిర్ పెరగదు తెల్సా ఎందుకో ఏమో చాలా రోజులు అయింది వానికి కటింగ్ లేకా
మంచిదిగా తొందరగాతే ప్రాబ్లమ్ లేటు పెరిగితే ఇంగ మేలేగా
నికెల్ తెల్సా నీను మొన్న మా తమ్మునికి గడ్డం కట్చే చ ఎంత బాగా చేసాను
ఆ పర్సనల్ సెల్ఫి తిసుకోండి ఇందులో
అదే అంతా ఏం కాదు అవంటే పర్సనల్ అం
అంటే ఒక నిమిషం ఒక నిమిషం అక్కడ మెన్షన్ చేసినారు కదా షాపింగ్ అట్లా అదిదని పుల్ల ఏదో
ఆహా
మీట్ నువ్వు ఫోన్ చేసినప్పుడు పర్సనల్ మాట్లాడతావు
ఆ
లేదు లేదు
మొన్నా
హ్మ్
వర్షం వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ రోజాంతా ఉడికేస్తుంది కదా
హ్మ్
ఉడుక్కి పామ వచ్చిందే మా ఇంటి దగ్గరకి రెండ్ సార్లు నేను బైటకి వచ్చానా
ఆ హలో
ఆ వాష్రూమ్ కేళ్దామని బయట వచ్చినా చూస్తే కాంపౌండ్ దగ్గర ఉంది నేను వచ్చేసరికి మా వామి దగ్గరకి వెళ్ళిపోయింది ఆ నా కలిసి వాములోనే ఉండేది అవన్నీ పాములు అదితిసేస్తే పోతాయి
ఏదు ఏదు మకు మ
హ
హలో
హుం నీకు వామంటే తెలుసా
తెంచలే సప్ప
దాని కింద ఉన్నట్టుంది పాము
ఏమి ఉండదు అందులో
అవును రోజు సౌండ్ వస్తుంది అక్కడ
ఊ ఉంటాయి ఉంటాయి సూపర్ అవును
మొన్న దూరింది దాంట్లోనే మా ఇంటి దగ్గర వచ్చింది మొన్న దూరింది దంట్లోనే మా ఇంటి దగ్గర వచుండే చంపేద్దాం అనుకుంటే అదేంది చంపకూడదు అంటే చంపితే మళ్ళీ హెల్త్ బాగా లేకుండా అవుతుందిని చంపలేదు అది కాక కొంచెం చిన్నదే అ పాము నేను ఫోన్ చూస్తా కూర్చున్న అంటే మా అమ్మ చూసింది లేకపోయింట నా దగ్గర ఉండేంది అది
హుమ్
మొన్న అదే పాము మా పక్కింటోల్ల కాంపౌండ్ లోకి వస్తుంది
హుహుమ్
వాళ్ళు సంపల మా ఊర్లో పాములే సంపరు ఎందుకు చెప్పేదా మా మా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు లే ఆ అబ్బాయి వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లోకి నాగుపాము పోయి ఉంటే చంపినాడంట అప్పటినుంచి వాళ్ళింట్లో అబ్బాయికి హెల్త్ బాలేకుంటనే ఐతాంది అందుకే
హుమ్
ఎంత చూపించుకున్నా అట్లే ఉంది
ఏన్నా లోకల్ద మ కూర్చు అ లోకల్ కూర్చ
ఆ హా ఇంకా ఏం చేసినావమ్మా రా ఏందవా లేవు తెచ్చినా బట్టలు ఎట్లా ఉతుకుతావ్ ఒకుంటారు మీరాడా
ఆగిపోయింది మొత్తానికి హుమ్
బట్టలు లేదు ఇంకా కొంసేపుకి తింటా
అక్కడ ఉందంట హలో
హుమ్
ఊ ఊ చెప్పు
మామ్మీ ఇంకా చేస్తా ఉంటుంది కొంతసేపు క వింటా ఈ టాస్క్ ఇవైపు కొంతసేపుకీ చార్జింగ్ అయిపోతే చార్జింగ్ పెట్టి
తినేసావా
ఆ
నీకు అనుభవం త్రీ మంత్స్ నీ గుడ్డు చాలా మిస్సైతం
ఉ అదే నేను ఇంట్లో చేస్తావంటే అసలు బారాదు తెలిసినా మా తమ్మునితో ఎన్ని సార్లు తిట్లు తిన్నానో బా చేయలేదని న మా ఇంట్లో కారం పొడి తాలమా మై ఇట్లా చేసినప్పుడు
అయ మనల్ని సావగొడుతది వాళ్ళే తెస్తారు ఆమె మంచి తెస్తారు లే పొద్దున చెప్పినా ఆమె చెప్పింటే చెప్పినా తెస్తార పొద్దున్న ఎజమ్లే అన్నాలే ఇంకేం మరి ఆ మంచిగా నేను తెస్తాను మళ్ళా మనం రస్ రాసి ఏమ ఉంటది నాములు కడిగ ఇ ఎట్లా అన్నందిద వస్తంది పో ఏముండి అన్నమిగ హలో ఒక్క నిమిషం హలో
హు చెప్పు
ఊ పావని కంపెనీకి వెళ్తుందా మరి
పావని ఎందో కోర్సు నేర్చుకుంటాంది త్రీ తౌసేండ్ కట్టాల అంట టమంతికి
వాల్ ఎప్పుడు ఫోటోషూట్లే తెలిసిన ఆ రోజుకి ఒకటి పెడతారు
ఫోటో ఏమి
ఆ పాప వాళ్ళ తమ్ముడు హోటల్ దిగే మ పెట్టేది
హు పాప కూడా పెడతదాయే
ఉ ఈరోజే జీన్స్ టీషర్ట్లు వేసుకోని పెట్టింది
య అమ్మా ఎవరు చూసారనీ
యేం బానే ఉంది
ఏది జీన్స్ టీషర్ట
ఉమ్ ఉ పనుంది మామ నాకు ఇంగ గంటసేపు మాట్లాడాల్సింది పోద నాప్ప హ్మ్ పో నీవు కాదు. సాయంత్రం పోండి నావి ఇంకా ఉన్నాయి గుజర్ పట్టాప్పయి క అ ఇంకేమి నావి ఇంకా ఉన్నాయ్
ఆ
వాడికి ఇంకా ఫోన్ చేయలేదంట కదా వాళ్ళు ఈ ఎం ఐ వాళ్ళు
ఎవరికి
మా తమ్ముడు
తమ్ముడు
వాళ్ళు ఈ ఈ ఎం ఐ కట్టాలి కదా ఈ మంత్లో
హ్మ్
ఇంకా ఫోన్ చేయలా
అకౌంట్ లో వేయించుకోమంట అకౌంట్ లో డబ్బులు ఏంట డైరెట్ కట్టయితున్నాయ
ఏమొ తెలీదు సారే సమం
మ్
నాలుగో తారీఖు అట్లా కట్టేసుకుంటార
ఆహా హ్మ్ ఫస్ట్ ఇ ఎం ఐ గదా
హ్మ్ ఇప్పటి నుంచి స్టార్ట్ ఇ ఎం ఐ లు మాయమ్మ ఎం చెస్తుందో సరేలే టైం అయింది
సరే
కట్ చెయ్ నేను చేస్తా